హలో అ హలో ఏం చేస్తున్నారండి బావున్నారా
బావున్నాం అండి ఏం లేదు మూవీ చూస్తున్నం కాంచనా వన్ రీవాజ్ చేస్తున్నమండి
అవునా మూవీస్ అంటె ఇష్టమా అండి మికు
అవునండి మీకు
ఆహ్ హ్ అంతంత అంత ఫస్ట్ లా లేదు ఫస్ట్ బాగా చూసేటొల్లం కానీ ఇప్పుడు చూడట్లేదు ఇగ టైం దొరకట్లేదండి కానీ చూస్తామండి అప్పుడప్పుడు ఫిలిమ్స్
అవున అండి సేమ్ నింగూడా ఇపుడు ఫస్ట్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండే స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడిగా అ
ఏదో టైం పాస్ అవ్వడానికి అంతె అన్ అహ్ ఇప్పుడు మువీస్ గుడా అంత అంతనే ఫ్యామిలీ మూలి మువీస్ ఏం రావట్లేదండి ఏదో అలా అస్త్ ఇంట్రెస్ట్ ఉండట్లేవు అండి మువిస్ ఉమ్
మీరు ఎక్కువ ఎం మూవీస్ చుస్తరు కామెడీనా హారరా
మేమా అన్ననె క్కువగా నాకు ఫ్యామిలీ పు ఉమ్ మూవీ చూస్తామండి ఎక్కువ ఇగ హారర్ మూవీ అంటే చూడంనంత భయం అవుతుంది నాకు హారర్ మూవీస్ చూస్తే
కామెడీ చూస్తారా ఎక్కువ యాక్షన్
హ్ కామెడీ యాక్షన్ అహ్ కామెడీ ఉంటుంది మళ్ళీ విత్ ఫ్యామిలీ ఉంటది గదా ఫ్యామిలీ కామెడీ విలన్ స్ ఉంటరు గదా సొ అది బాగుంటదండి అది చూస్తామండి మ్ ఇపుడు మేరు చూసే మువిలో ఎవరండి హీర్ హీరో హీరోని హలో ఆ వేసి వచ్చిన మీద హలో హలో వినిపిస్తుందా హలో హలో